హలో
ఆ చెప్పండి, బావున్నారా?
ఆ నేను బాగున్నానండి. మీరేట్లున్నారండి?
నేను కూడ బావున్నానండి.
మీరు ఈ రోజు టాపిక్ ఏంటిది?
ఈరోజు టాపిక్ వచ్చేసి జాతర అండి.
మీరు ఏమేం జాతరలో కి వెళ్లారు?
నేనా అండి నేను సమ్మక్క సారక్క జాతరకు ఎళ్ళానండి.
ఆడ చాలా మంది వస్తానని నేను విన్నాను అది రియలా.
అవునండి ఏషియాస్ బిగ్గెస్ట్ జాతర అండి అది.
అవునా ఆడ ఈ ఇద్దరు అమ్మవారిలు ఇద్దరు ఇద్దరు ఉంటారాని విన్నాను వాళ్ళు ఎ వాళ్ళ పేరు చెప్పగలరా.
ఆ సమ్మక్క సారక్క అండి వాళ్ళిద్దరు పేర్లు, వాళ్ళిద్దరు తల్లి బిడ్డలు.
ఓ అవునా అండి మీరు జా తరకి వెళ్ళి వెళ్ళినప్పుడు అంటే ఏమైనా ఏమేం జరిగినా మాకు అన్ని విర విఫ విహరించండి.
వేరే వాళ్ళు మాట్లాడుతున్నరండి వాళ్ళను
సరే అండి.
ఆ ఏంటిదంటే
ఆ తామనన్న ఎక్స్ప్లెయిన్ జేస్తడిపుడు మీరూ సమ్మక సార జాతర ఎట్లా ఎంజాయ్ చేశారో చెప్పండి
మేమ అండి మేమైతే బస్సులో ఎళ్ళామండి
బస్సులా అంటే డైరెక్ట్ బస్సు ఉంటదా
కాదండి అంటే ఒక సర్టెన్ ప్లేస్లో దిగాలండి అఇత్ అంటే టూ టైమ్స్ బస్సు ఎక్క ఎక్కడం దిగాలి
ఆ అవునా అండి
హ్మ్ అవునండి అట్లనే అక్కడ పోయ్ పోయినంక ఇంక చాన రష్ అంటే చాన రష్ ఉంటదండి ఇంకా అందరూ మొక్కులు మొక్కుకుంటరు
అంటే ఇట్ల ఇప్పుడు దర్శనం చేసుకోడానికి టికెట్స్ అట్ల తీసుకోవాలా
టికెట్ అని ఏం లేదండి
అంటే డైరెక్ట్ గ ఎల్పోవచ్చా
హ్మ్ డైరెక్టే వెళ్ళిపోవచ్చు
ఆ
ఇంకా ఈ జాతరను చూడడానికి మన తెలంగాణ నుంచే గాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఇంక చానా మన నైబరింగ్ స్టేట్స్ నుంచి కూడా ఒత్ ఒస్తారండి
అ అంటే మనా ఎ నేపాల్ నుంచి అట్లొస్తరా
అవునండి నెబరింగ్ కంట్రీస్ నుంచి కూడ వస్తరు అంటే అంత పెద్ద జాతర అన్నట్టు దీన్ని
ఆ అందుకే ఎంతమంది ఉంటారా
అవునండి
ఇంకా మీరు ఆడ ఏమేము ఇట్లా అంటే టాయ్స్ స్టోర్ అవన్నుంటయి గదా
సవునండి ఆడ బొమ్మలు ఉన్నాయండి అయితే మా పిల్లలక్ కొన్నానండి బొమ్మలు అక్కడ
ఆ ఉమ్ ఆడ సమ్మక్క సారక్క జాతరల మీరు ఎటువంటి అంటే వేరే వేరేమ్ ఆస్టేట్స్ కెలచ్చిన కంట్రీస్ కెళ్ళచ్చిన వాళ్ళని చూసారా
హా చూసానండి
మీరు వాల్ని ఎట్లుందో అడిగారా అంటే సమ్మక సారక్క జాతర
ఆ అడిగానండి అయితే వాళ్ళు హిందీలో చెప్పరు మహారాష్ట్ర నుంచి వచ్చారు వాళ్ళు అయితే వాళ్ళు హిందీలో చెప్ ప్పారు ఎ బహుత్ అచ్చా హై అని చెప్పారండి
ఆ అంటే మనం ట్రైన్ లో పోవచ్చా సమ్మక్క సారక్క జాతరకి
ట్రైన్లో కుడా పోవచ్చు కనీ మోస్ట్గా బస్సే ప్రిఫర్ జేస్తరు అందరూ
ఆ
హ్
అంటే బస్సు ఎక్కువ స్పీడ్ తొందర ఎళ్ళిపోతదని
అలాని గాదు కని ప్రిఫర్ చేస్తారు కానీ వేరే స్టేట్లో నుంచి వచ్చే వాళ్ళయితే ట్రైన్లోనే ప్రిఫర్ చేస్తారు
ఆ వేరే స్టేట్స ఏరోప్లనేల నుంచి కూడ వస్తారా.
అవును అయితే ఏంటిదంటే కొంత కొంతమంది ఏంటిదంటే ఒక ఫోర్ థౌజండ్ పెడితే మొత్తం ఏమైంటిది చిలకల గు గుట్టంతా ఏరు హెలికాప్టర్లే ఊపిస్తారు.
హెలికాప్టర్ అంటే టూ థౌసండ్ పెడితే మొత్తం చూపిస్తారా
తిప్పి చూపిస్తారు మొత్తం
మొత్తం తిప్పి ఇది బాగుంది మేం మేము కూడా ఒకసారి ట్రై చేస్తాం
మ్ బావుంటుది మేము కూడా తిరిగామండి అట్లా
ఆ అంటే ఇట్లా మంచి వ్యూ మంచిగా ఉంటుందా
ఆ వ్యూ బాగుంటుందండి చానా మొత్తం అందంగా ఉంటుందండి ఫారెస్ట్లలో కదా జాత్ ఫారెస్ట్ బాగుంటుందండి ఇంకా మీకు ఆ స్టోరీ తెలుసా అండి సమ్మక్క సారక్క స్టోరీ
ఆ నాకు గు ఎక్కుగుర్తులేదండి మీరు చెప్పండి.
ఆ నాకు గుర్తుందండి అయితే నాకు కొంచమే గుర్తుంది నాకు గుర్తుందంత చెప్ తాను. ఏంటిదంటే ఒక రాజు ఉండేది అయితే ఆయనే వే ట్టడానికి చిలకల గుట్ట తిరుగుతా ఉన్నడు. అట తిరుగుతుంటే ఒక పాప ఏడ్చుకుంటూ కనిపించింది. చుట్టూ ఆమె చుట్టూ ఏమంటరు టైగర్స్ ఉన్నయి అన్నట్టు. క్రూర ముగ్రౌ మృగాలు అవన్నీ ఉన్నాయండి కానీ ఆమె అయితే ఏం చేస్తలే ఆమెని రక్షిస్తున్నాయి.
రక్షిస్ దేన్ దేన్ నుంచి
అంటే ఏమంటరు వేరే జంతువుల నుంచి రక్షిస్తున్నాయి అవి
ఆ
ఆ వేరే మనుషులు ఎవరు తీసుకోకుండా కానీ ఆయనే వేటడానికి వ వచ్చిన కట్టి వాళ్ళ అవన్నింటిని వేటాడి ఆ పాపని తీసుకువెళ్ళిండు.
అ అవునా
అ ఆమె యువరానీ కదా
ఉ
యువరాని అయితే ఆమె వైద్యం కూడా చేసేదన్నట్టు అంటే ఏంటిది మూలికల వైద్యం.
ఆ అవును అది చాలా బాగుంటుంది అంటే తొందర హ ఆకే రేపద్దు
ఆ దానివల్ల దానివల్ల మనకి కూడా మంచి లాభాలు ఉన్నాయండి అంటే ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు. ఆ వైద్యాన్ని అవునండి కొన్ని కొన్ని హాస్పిటల్స్లో యూజ్ చేస్తున్నారు అవది వైద్యాని అయితే ఆమె ఆమెని దేవతలలా అనుకున్నారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళందరికీ వైద్యం వచ్చు కాని ఈమె మంచిగా చేసేది అన్నట్టు
ఉ
మీకు సుశ్రుత సమేత తెలుసాండి.
అ అంటే అంత గుర్తులేదు
ఏంటిదంటే అయిన ఇప్పుడు ఏమంటారు సర్జన్ అంటే మొత్తం సర్జరీ చేస్తారు
ఓ సర్జరీస్ ట్రీగమెంట్
ఆ అయితే ఇది అయినా టూ బుక్స్ రాసినట్టు చక్రసహిత సుశ్రుత సంహత
చక్క్ర సమేత అంటే
చక్ర సంహిత అంటే నేమో ఇట్లా రోగాలు బాాలున పడకుండా ఉండాలో చె చక్ర సమేత చి కాదు అది సర్జరీ ఎట్లా చేయాలో దాంట్లో ఉంటది దా అదేమో చక్కె సమేత శుశ్రుజ సంహిత అంటే ఒకవేళ నీకు తగ్గొచ్చిం అనుకో ఏం చేయాలి నీకు జలబొచ్చ వచ్చి దాక ఏం చేయాలి అలా ఉంటదంట దాకా
డిసీజెస్ కి క్యూ ఇచ్చ
చూడ వస్తుంది ఆ బుక్ అవును నిను స్టోరీ స్టోరీలోకి వెళ్ వెళ్ళాక ఇది ఉంది ఇస్తున్నా కానీ ఇప్పుడ ఏంటదంటే ఆమె వైద్యం చేసేది కదా అయితే ఆమందరిని ఆమె ఆమెని అందరుూ దేవతగా కొలవడం స్టార్ట్ చేసారు
అంటే ఇట్లా రాయితోని చెక్కి అట్లా
అలా కాదు అలా కాదు అలా కాదు మీీకు లాస్ట్కి చెప్తామని ఆమెని
ఆ
ఆమ్మెని ఎక్కలాకి వచ్చుతారు అనేది ఇప్పుడు ఏంటిదంటే ఐ మీన్ దేవతలాగా కొల్చేది కొల్చీ అయితే అప్పుడు కాకతీయ రాజు తెలుసా
ఆ కాకతీయ రాజు
రుద్రమ దేవి వాళ్ళ మ మనమాడు
గణే గణేష్ దేవుడు
గణపతి దేవుడు
ఆ గణపతి దేవుడు
రుద్రదేవ్ రుద్రదేవా
ఆ
అయితే ఇవాళ మనమడి పేరేమో ప్రతాప రుద్రుడు
ఆ
ఆయననే లాస్ట్ కింగ్ అన్నట్టు అయితే ఆయన టాక్సెస్ కోసం అంటే పన్నుల కోసం అదే చిలకల గుట్టపై యుద్ధం దియండి ఎందుకంటే వీళ్ళు ఏంటిదంటే వీళ్ళు టాక్సెస్ మంచిగా కలుతలేరుని యుద్ధానికి దిగిండు అయితే మాకు టక్ అయితే సమ్మక్క సారక్క జంపన్న నాగులమ్మ వీళ్ళందరూ యుద్ధానికి తీరు అయితే దిగుత ఏంటిదంటే జంపనని ఫస్ట్ చంపేసిర అన్నట్టు జంపనను చంపేస్తే సం పంగి వాగలో పడ్డాడు అయితే దాన్ని సంపంగి వాగు కాస్త జంపన్న వాగయ్యంది
ఆ
ఆ అయితే దాని తర్వాత ఆ యుద్ధంలో అందరు చనిపోయినారు కానీ వీళ్ళందరూ చనిపోయారు కా ట్టి యుద్ధం చేయడానికి ఎవరు లేరు కాబట్టి వాళ్ళందరు అమ్ముకుంటా పొయ్యిర్రు అయితే సమ్మక్క చనిపోగానే కుంకుమ బరినిలా అయిపోయింది కుంకుమ బరినిలా
కుంకుమ బరినిలా
అవునండి అంటే ఆమెను కొలిసేది కుంకుమ బర్నీలాగా
ఓ అం అంటే ఏమన పూజ చేసుకుంటా అట్లా
అవునండి అయితే ఏంటిదంటే ఆమె మారిపోయినంక ఇప్పుడు ప్రతాప రుద్రుడు కళలోకి వస్తది కళలోకి వచ్చి అదే నువ్వు ఒకవేళ ఆ యుద్ధాన్ని ఆపపోతే యుద్దాన్నాపకపోతే మీ వంశం మొత్తం నాశనం అయిపోతాది అని ఉంటది చెప్పింది
ఆ
చెప్తే భయపడి యుద్ధన్ని ఆపేసిండు
ఆ
ఆ
అంటే మీకు ఈ వన్ స్టోరీస్ ఎలా తెలుసు
అంటే మేము చదువుకున్నప్పుడు అప్పుడు చదువుకున్నప్పుడు విన్నామండి చిన్నప్పుడు
ఆ
ఆ మీ కూడా ఉన్నట్టు అండి మీ కూడా సోషల్లో ఉంటది కదా అండి
అవునండి చిన్నప్పుడు ఆ చిన్నప్పుడు లెసన్ అది గుర్తొచ్చి గుర్తొస్తంది ఎక్కువ అందుకే అదే లెసన్ పేరు ఆ డైనాస్టీ ఏదో ఉంటది
మీకు చిన్నప్పది ఇప్పటికే ఇప్పటి వరకు గుర్తుందా అండి
ఆ కొంచెం కొంచెం కూర్చుంది
ఓహో
ఎందుకంటే నా పిల్లలకి నేను చదిపిస్తు ఆ లెస్సన్ విన్నాను
ఓహో
మీరు సమ్మక్క సమ్మక్క సరక్క ఫారెస్ట్ లో ఏమన్నా జంతువులు అట్లుంటాయా
ఉంటాయండి
అంటే మీరు చూసారా
ఆ చూసానండి
అంటే ఎలాంటి జంతువులు ఉంటాయి
బ అంటే జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి అంతగాన జంతువులు కనిపించవు కనీ చిన్న చిన్న జంతువులయితే కనిపిస్తాయి.
అంటే జింక అలాంటివ.
ఆ అలాంటివే.
ఆ థ్యాంక్స్ అండి చెప్పినందుకు తప్పకుండా వెళ్తాం.
సరే అండి.
మ్మ్ మీకు అంటే ఇట్లా వచ్చేటప్పుడు ఏమైనా. బస్ లోనే వచ్చారా లేకపోతే ట్రైన్ ఫెసిలిటీస్ అలాంటివా.
బస్సే అండి
సేమ్ టూ బస్సేసా
అవునండి అప్ అండ్ డౌన్ టూ బస్సేస్.
ఓకే అండి మేము తప్పకుండా వెళ్తాము థ్యాంక్ యూ అండి చెప్పినందుకు.
హు వెల్కమ్ అండి.